నమస్కారమండి నమస్కారం
ఆ నమస్కారమండి
ఎలా ఉన్నారు
ఆ నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ నా హెల్త్ కొంచెం ఆ అంటే ఆ ఏజ్ కొంచెం ఆథర్టీ ప్లస్ అట్లా ఉంది కదా అందులో ను ఆ నాకు ఒక బేబీ కూడా ఉంది అంటే డెలివరీ అయిన అప్పుడు నుంచి ఎప్పుడైఅయితే ప్రెగ్నెన్సీ కన్ఫామయి డెలివరి అయిందో అప్పటి నుంచి అయితే నేను వైట్ పెరగడానికి అని హ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ ఇట్లాగ ఉంద అండి నాకు మీ నుంచి ఏమ అన్నా కొన్ని సలహాలు ఏమ అన్న ఇస్తారా నాకు
ఖచ్చితంగా అండి నాకున్న నాలెడ్జ్లో ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే అది నాకు చాలా ఇష్టము సో నాకు ఉన్న లేట్ చుప్పు అక్క వాళ్ళ దగ్గరకి గాని ఏళితే ఎవరికై అయితే అవసరం ఉందో అలాంటి వాళ్ళకి షేర్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి ఎంతో మంద్ తో హెల్ప్ చేసినట్టు అవుత అది సమాజంలో ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రశ్నకు ఏంట అంటే నిజమే ప్రతి ఒక్క ఆడ మనిషికి ప్రెగ్నెన్సీ టైమ్ డెలివరీ అయిన తనవాత వాళ్ళ బాడీ వాళ్ళు ఏదై అర్తే అనుకుంటు ఉన్నారో ఖచ్చితంగా దానికి విరుద్ధంగా అయితే మారుతూ ఉంటుంది
అవును
చాలా సార్లు నేను వింటూ ఉంటాను న్యూస్లు అవ్వచ్చు పేపర్లు అవ్వ అచ్చు చాలా టీవీస్ లో అవచ్చు ఈవెన్ మొబైల్ రీల్స్ లో కూడా చూడొచ్చు చాలా ఇబ్బంది పడు పడుతుంటారు ఆడవాళ్ళు బట్ ఏంట అంటే అల్టిమేట్ గా మనము ఆలోచించ చలసింది ఫైనల్గా మనము హెల్త్ అనేది ప్రతి ఒక్క జివ్ వితంలో చాలా ముఖ్య సందేశం అన్నమాట హెల్త్ గురించి ఆలోచించాలి
అవును అవును
మనం ఇలాంటి ఈ జీవితాన్ని మనం సాధించాలఅన్నా తర్వాత సో మర ఒక బేబీకి మనము ప్రయత్నం చేయాల అన్నా లేకు ఉన్నా మనం హెల్త్ గా స్ట్రాంగ్ గా ఉండాల అన్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో పిల్లలు ఎంత ఫాస్ట్ గ్రో అవుతు ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ స్ చాలా చేంజ్ అవుతు ఉన్నాయి అనే దాంతో మనం వాళ్ళతో పాటు పోటీ పడాలి మన మాడ వినాలి అంటే ఒకటి హెల్త్ త్తిగా స్ట్రాంగ్ ఉండాలి సెకండ్ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి
ఆహా
హెల్త్ స్ట్రాంగ్ అంటే ఫిజికల్గా సో మెంటలీ స్ట్రాంగ్ అంటే మన మైండ్ పరంగా ఎలాంటి ఎమోషన్స్ అయినా మనం తట్టుకోగలగాలి అది ఎమోషనలే ఒకె ఈ రెండ విరవస్ చయి అంటే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల ఆ లైఫ్ స్టైల్ ఎలా అనేది నాకు తెలిసినంతలో కొద్దిగా చెప్తాను ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చ అండి చూడండి మీకు దాని నుంచి ఎలాంటి ప్రయోజనాలు మీరు పొందుతున్నారో నెల నెల మార్పులు ఏమైన అచ్చి కున్నారా
నేను చూశానండి మీ లైఫ్ స్టైల్ చూశాను మీరు ఫాలోయ్యే విధానం కానీ ఐతే ఫుడ్ దగ్గర నుంచి ఆ ఎక్ససైజ్ కానీ మీ లైఫ్ స్టైల్ ఇదంతా దగ్గరుండి నేను చూశాను ఒక ఫ్రెండ్ లాగ
థ్యాంక్ యూ అండి మీరింత మీరింత అబ్జర్వేషన్ చేస్తున్నారని అనుకోలేదు నేను
నుంచీ అంటె కొన్ని విషయాలు నేను నేర్చుకుంటె బాగుంటుంది
ఓకే ష్యూర్ షూర్ అండి సో ఇలా లైఫ్ స్టైల్ కీ మనం విషయానికి కొస్తే గాని యాక్చువల్లీ నేనైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవడం ఎందుకంటే అ మన సనాతన ధర్మంలో కానీ ఆ ఋషులు కానీ సో పూర్వీకులు కానీ ఎంతో గొప్పగా చెప్పుకునేది ఏంటంటె
ఉమ్
ప్రొద్దున్నే అర్లిగ లేవడం బ్రహ్మ ముహూర్తము అంటారు
ఆహా ఏ టైమ్ నుంచి ఏ టైం కండి బ్రహ్మ ముహూర్తం
జనరల్గా అంటె బ్రహ్మ ముహూర్తము ఫోర్ టు సిక్స్ సూర్యోదయానికి ముందే అంటారు ఓకే న ఆ టైం లో లేశి ఎందుకంటే ఈ ప్రకృతి అనేది చాలా మంచిగ ఉంటుది ఎంతో వైబ్రేషన్ ఉంటుంది ఎంతో ఆరా ఉంటుంది అంటుంటారు ఋషులు అ అందుకని ఆ టైం లో లేచి మనం ఎలాంటి పాజిటివ్ థింగ్స్ చేస్తే అది మన జీవితంలో రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది చాలా తొందరగా అట్రాక్ట్ అవుతది అనేది ఇది నేను చెప్పడం కాదు కని ఎంతో గొప్ప వాళ్ళు మేధావులు చెప్పిన విషయలు అన్నమాట ఇవి నేను చెప్తున్నది ఇది బై నేచర్ ఆ స టైం లో మనం చదువు మనం అమ్మ నాన్న మీరు చదువుకున్నరు కాబట్టి అమ్మ నాన్న కూడ మీకు చాల సార్లు సందేశించ చుంటారు లేచి ఏ లే చదువు ఎగ్జామ్స్ టైం లో ఐదు గంటలకి లేచ్ చదువు చేస్తే బాగ మైండ్ లో ఎక్కుతయ్ ఇవి పరీక్ష బాగ రాస్తరు అంటారు క కానీ మనం ఆ టైం లో పెద్దగా పట్టించుకోము ఏంటి వీళ్ళు నస దొబ్బుతున్నారు ఎప్పుడు లే పించి ఈ టైమ్ లో ఎవరన్నా చేస్తరా నిద్ర డిస్టర్బ్ అవదా నేను చేస్ కుంటల పగులు అనుకుంటరు కానీ నేనైతే అది ఫాలో అయ్యాను నా ఎగ్జామ్స్ టైమ్ లో కాని చాల చాలా హెల్ప్ అయింది ఆ టైం లో చదవడం వల్ల ఏమవుతదంటే ఒకటి ఎవ్వరు కూడ డిస్టర్బ్ చేయరు సె లేసే టైం లో మనకు డిస్టర్బ్ అనిపిస్తది గాని అ ఏంటి టైంలో లే చేయాల అనేది ఓపిక అనేది కొద్దిగ ఆ టైం లో ఇబ్బందికరంగ అనిపిస్తుంది మనం లేచి ఆ ఫేస్ వాష్ చేసుకొని కూర్చోడానికి అక్కడ వరకు చాల యుద్ధం చేసినట్టు అనిపిస్తది
ఆ నా గురించి చెప్పనా ఇప్పుడు నేను
ప్లీజ్ అండి చెప్
ఆ అంటె నాకి ఇప్పుడు అ అంటె హ్ సగం ఏజ్ వచ్చేసిందండి
ఓకే
చిన్నప్పుడు అనుకునేదాన్ని అంటే అ థాట్ అది ఉంది లక్ష్యం ఉంది ఖచ్చితంగా త్రీ థర్టీ ఫోర్కి అట్లా లేయాలి ఖచ్చితంగా లేయాలి అంటే నేను ఏం పని చేసినా చేయకపోయినా ఆ టైం కంటూ లేస్తే నేను ఏవైతే గోల్స్ అనుకున్నానో అవి రీచ్ అవడానికి ఇది నాకు సహాయపడుతుంది అంటే ప్రజెంట్ ఆఫ్ మైండ్ ఒక క్రమశిక్ న అనేది అది అలవాటు అవుతుంది ఏమో అనే ఉద్దేశంతో ట్రై చేశాను ట్రై చే తన అంటే ఇంత ఏజ్ వచ్చినప్పటికి అంటే ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు గాని ని ఫెస్టివల్స్ టైం లో కానీ లేకపోతే ఇక్కడ జర్నీలు కెళ్ళి అట్లాంటి టై లో నేను క సరిగా లేస్తాను ఎందుకంటే అది అవసరం అది క్విక్గా అయిపోల్లా అంటే నేనే అప్పుడు లేకోకుండా ఏమన్నా అట్లా కొంచెం లేజీగా పడుకున్నా అనుకో నా వల్ల ఇంకా వేరే ప్రోగ్రామ్స్ అన్ని అవి డి టార్బ్ ఇష్టమైపోతాయి జర్నీస్ కావచ్ ఏవన్నా కావచ్చు అంటే ఆ ఆ మెయిన్ థింగ్ మిగతా రోజుల్లో కూడా నాకు రావాలనిపిస్తాంది ఫెస్టివల్స్ కోసం నేను ఎంత కష్టపడతానో వేరే కార్యక్రమాల కోసం అట్లే ప్రతి రోజు లేవడానికి నా ఎందుకు నేన అట్ల అంత ఇబ్బంది పడిపోతున్నానో అని అనిపిస్
ఓకే
అందుకు దీని నుంచి నేను ఎట్లన్నా కానీ టర్న్ ఓవర్ తీసుకోవాల అనుకుంటున్నా ఇంత కష్టమైన ని నేను లేయల్ల అనుకుంటున్నా
ఓకే దీనికి సీ మంచి నేను ఒక అడ్వైజ్ ఇస్తాను మీకు సో మీరు నిజంగా అది తీసుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కొన్ని రోజుల తర్వాత మీరే కాల్ చేస్తారు నా కు అవును ఇది చాలా హెల్ప్ అవుతుంది అనేది
ఆ
మార్నింగ్ లేకపోవడానికి కారణాలు ఏము ఉంటాయంటే ఇప్పుడున్న జనరేషన్లో సో మీ లైఫ్ ఎ ఉంటుందో నాకు తెలిదు బట్ ఓవారల్ స్కెనార్యో గురించి చెప్తున్నాను బయ్ తా ఇప్పుడున్న జనరేషన్స్ ఉన్న విధానము లేట్గా తినడము నైన్కో టెన్కో లెవెన్కో ఓకే ఈవెన్ స్టూడెంట్స్ అయితే బాగా మళ్ళీ టెస్ట్గా అనేసి ఆ టైం లో ఫాస్ట్ ఫుడ్ గాని అలా తినడము అదే జాబ్ వర్కర్స్ అవుతే గాని అ ఆ వాళ్ళు ఆఫీస్ నుంచి రావడానికి సెవెన్ ఎయిట్ అవుతది ఒచ్చిన వెంటనే తిండు టీవినో సీరియల్స్ పెట్టు కూడా మొబైల్స్ రీల్ చూడ్డము టెన్కు లెవెన్కు తినడము కొంతమంది అయితే పబ్బల్కి ఎళ్ళడం కొంతమందయితే పార్టీస్ అంటా ఎదేదో చాలా చాలా వింత పేర్లు పెట్టేసి వాళ్ళు ఎంజాయ్ అనేసి చేస్తున్నారు కాని అది నిజంగా ఎంజాయ్ కాదండి ఈవెన్ పల్లెటూరులో కూడా ఇప్పుడు ఈ విధానం ఎలా ఉంది అంటే వస్తానే వా ళ్ళు కూడా సరిగా తినడం లేదు టీవీ సీరియల్ కాడ ఎడిక్షన్ అయిపోతున్నారు ఆ ఆ సీరియల్స్ ఒక సీరియల్ చూస్తే పర్వాలేదు ఒకటయిపోతే ఇంకోటి గుప్పెడంత మనిషి అంత
మీ వైఫ్ చూస్తు అంటే మీరు పేర్లు ఇంత కరెక్ట్ గా చెప్తున్నారు కదా మీ వైఫ్ చూస్ స్తుందా లేకపోతే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అతనని
మా వైఫ్ చూడదండి బట్ ఏంటంటే టీవీ ఏదైనా మార్సున్నప్పుడు పదే పదే అవి సీరియల్స్ పేర్లు వస్తుంటే సాంగ్స్ వస్తుంటయి టీవీ లాగ సినిమా పేర్లు పెట్టేస్తున్నారు అని చూస్తే అప్పుడు అవి సీరియల్ నేమ్స్ ఆ విధం ఉన్నయి ఆ జనాలు కూడా ఈ సటైమ్స్ మా ఇంట్లో బంధువులు గానీ
కానీ వన్ థింగ్ అండి మెచ్చుకోవాలి చాన మీ వైఫ్ సీరియల్స్ చూడట్లే అంటే ఈ కాలంలో సీరియల్స్ చూడకుండా అసలు ఏ ఆడవాళ్ళు ఉంటారు మీ కంట్రోల్ యేనా అది మీరు చెప్పారా తనికి చూడొద్దని?
అదీ నా అదృష్టంమని నేను అనుకుంటున్నాను, నేనైతే ఏది చెప్పలేదండి. తనకు సో నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంటినే తను ఎప్పుడు కూడ ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక్క సీరల్ కూడా చూడలేదు, తను కూడ ఇష్టం లేదు అదొక టైం వేస్ చెయడం తలా తను చాల డిసిప్లిన్ అండి చాల డెడికేషన్, డిసిప్లిన్ చా ల కమిట్మెంట్ తో ఉంటుంది డైలీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని సో వాళ్ళత్త అంటే చాలా ప్రాణం అండి తనకు నిజంగా వాళ్ళు మదర్ లాగా చూసుకుంటరు. మామకి ఎంత తను పేషెంట్ కొద్దిగా బెడ్ మీద ఉంటుంటడు ఆక్సిజన్ సపోర్ట్ తో తన మామని టైమ్ టు టైం ఫుడ్ ఇవ్వడం కానీ, మంచిగా ప్రోటీన్ ఫుడ్ అలా ఇవ్వడం, నాకు అంతే ఆఫీస్కి వెళ్ళే టైంకి మంచిగ ఇవ్వడము సేమ్య అయితే తనకు ఆ ఇష్టం ఉంటుందో ఒక రకం కాదు మా ఇంట్లో చేయడము చాలా త్రీ ఫోర్ మనకి రకాలుగా చేయాలి మాకు వర్క్ నచ్చినట్టుగా ఆ విధంగా తను అలసిపోకోకుండా అలిసిపోయినా కూడ మాకు కనపడుకో కుండ సంతోషంగా ప్లేట్ ఇచ్చే ముందు నవ్వుతూ మరి అది లోపల ఎలా దాపెట్టుకునిస్తుందో తెలియదు గాని, మంచిగ బయటకి అయితే మంచిగ హ్యాపీగా ఇస్తొంది తను.
ఇన్ని సంవత్సర కాదండి మీకు మ పెళ్ళయ్యి ఎన్నేళ్ళైతంది
మాకు ఇప్పుడు సెంట్ ఇయర్ రన్నింగ్ అండి
ఓకే మరి తన మనసులో ఏముందో మీరు ఇంతకి తెలుసుకోలేకపో
సి ఎవరి మనుషులైనా చెప్పగలుగు తం మనకు ఆ ఆడా ఆడవారి మనుషులో ఎంత గొప్ప వ్యక్ తి అయినా కూడ చెప్పలేక పోతున్నారు ఇది గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఆడవాళ్ళు రీసెర్చ్ చేయడం అనేది అది అది ఎవరి వల్ల దేవుడి వల్ల కూడ కాలేదంట, బట్ ఇప్పటి వరకు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్ నమ్మండి
ఓకే మరి ఈ సిచ్యుయేషన్ కి మీకు ఒక సాంగ్ డెడికేట్ చేయ్యాలనుకుంటున్నా
హాఁ చెయ్యండి నిజంగా మంచిగా అనిపిస్తే నాకు చాల హ్యాపీగా ఉంటాది మా ఆవిడి కూడ వినిపిస్తాను నిజంగా.
ఓకే అది ఖుషీ మూవీలో సాంగ్ ఉంది ఫేమస్ సాంగ్ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఓక్ ఆఁ బాగుంటుందండి ఆ సాంగు మీకు అట్ల డౌట్ అనిపించినప్పు ఇప్పుడలా మీ వైఫ్ బిహేవయరు మీరు ఆసాంగ్ వినిపిస్తే ఎగ్జాక్ట్ తన మనసులో ఏముందో చెప్పేస్తాది మీకు
అలా చెప్తారా
మేబి చెప్పొచ్చు
అలా చెప్తే మరి హస్బెండ్స్ అంతా సాంగ్ రికార్డ్ చేసుకుని ప్రతి ఒక్క వైఫ్ దగ్గర
ఆ ఎందుకంటే మగవాళ్ళ మీద అట్లా సాంగ్స్ ఇంతవరకు రాలేదండి
ఏమని
మగవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అని ఏ లిరిక్సిస్ట్ కూడా రాయలేదు ఇంతవరకు
ఎందుకంటే మగవాళ్ళు అంతా పట్టుదలగా పవిత్రంగా ఉంటారు ఆ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు అనేది మల్టీ టాస్కర్స్ టార్చ్ బేరర్స్ వాళ్ళు సో ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువండి నిజంగా అందుకనే పాపమ్ పెద్ద పెద్ద కవిత్వాలు పెద్ద పెద్ద రచయితులు